హలో
నమస్కారం అండి.
నమస్కారం అండి. ఎలా ఉన్నారండి?
బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
నేను బానే ఉన్నానండి ఏం చేస్తున్నారు?
ఏం చేయట్లేదు. మీరేం చేస్తున్నారు.
నేను వర్క్ లో ఉన్నానండి. కొంచెం ఇప్పుడు ఖాళీగా ఉంటే మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను.
అవునా నేను కూడా ఆ తిన్నామండీ.
ఏం చేశారండి ఇవాళ?
ఇంట్లోనా
అవునండి
ఆ ఇంట్లో కర్రీ దొండకాయ.
దొండకాయ చేసారా దొండకాయ ఫ్రై యా? దొండకాయ ఫ్రై యా? కర్రీయా అండి.
ఫ్రై
ఫ్రై యా? దొండకాయ ఫ్రై చేయడానికి వచ్చా అండి?
ఆ వచ్చు.
చెప్తారా ఎలానో?
ఆ చెప్తాం.
మ్ చెప్పండి.
ఆ దొండకాయలు కట్ చేసుకోవాలి.
మీ దగ్గర దొండకాయలు కట్ చేసుకోవడానికి మిషన్ ఏమన్నా ఉందా అండి? లేకపోతే చాకుతోనే కట్ చేస్తారా?
ఆ మెషిన్ ఉంది.
మిషన్ ఉంది.
ఉ
ఆ మిషన్ తో కట్ చేస్తారా అండి? ఆ ఇంకా అండి.
ఆ నూనె వేయాలి బాండీలో
ఆ బాండీ లో నూనె పోసి
తాలింపు గింజెలేయ్యాలి.
తాలింపు గింజలు పోసి
కరివేపాకు వేయాలి
కరివేపాకు కూడా వేస్తారా ఆ ఇంకా అండి కరివేపా కు వేసిన తర్వాత
అవి వేగిన తర్వాత దొండకాయలు మొత్తం వేసేయాలి
దొండకాయలు మొత్తం వేస్తారు ఓకే ఇంకా అండి
ఏగినాక పసుపేయాలి
పసుపు ఓకే ఓకే పసుపు ఎత్తినండి హెల్త్ కి చాలా మంచిదండి
అవును సాల్ట్ వేయాలి
సాల్ట్ ఎన్ని చంచాలు వేయాలండి
ఒక స్పూన్ వేయాలి
ఒక స్పూన్ సాల్ట్ ఆ ఇంకా అండి
పసుపు కొద్దగ వేయ్యాలి
ఉమ్ అర కప్ అర చెంచ స్పూన్ కప్ పసుపు ఇంకా అండి
లాస్ట్ లో కారం వేయ్యాలి
కారం కారం ఎన్ని వేయాలండి స్పూన్
ఒక స్పూన్ అన్నా రెండు స్పూన్లన్న చేపల కూర ఎట్లాగో మీరు చెప్తారా హలో
హలో
చేపల కూర ఎట్లాగో చెప్తారా
ఆ చేపల కూర చెప్తానండి
ఆ చెప్పండి
చేపలు ముందుగా తీసుకున్న తర్వాత కొనుక్కుంటాం కదండి కొనుక్ కున్న తర్వాత ఏం చేయాలి అంటే ముందు దాని అవన్నిటిని కొట్టాలి నెత్తి మీద ఎగరకుండా ఉమ్ అది ఎగరనీకుండా చేసిన తర్వాత దాన్ని ఏంటంటే మొత్తం రు బండ లాంటిది ఒకటి తీసుకొని గరుకు బండ దాని మొత్తం మొత్తం రుద్దాలి దాని చెక్కులు ఉన్నాయి నల్లదనం మొత్తం మోత్తం పోయేదాగా రుద్దిన తర్వాత
ఉమ్మ్
దాన్ని మెడకాయ దగ్గర సైడ్ చెంపల్లు ఉంటాయి ఆ రెండు కోసేసి తలకాయ దగ్గర కోసేసేయాలి కోసేసి దాంట్లో ఉన్న మలినాలన్నీ బయటికి తీసేసి చిన్న చిన్న మొక్కలుగా పెద్ద ముక్కల్లా ఉంటే పెద్ద మొక్కలు చిన్న చిన్న మొక్కల్లా ఉంటే చిన్న చిన్న మొక్కలా కొసుకొని మొత్తము ఒక నీళ్ళలో పోసు కోవాలి నీళ్ళలో లైట్గా ఉప్పు వేయాలి
ఆ
ఉప్పేసి మొత్తం తిప్పం అనుకోండి అప్పుడు మొత్తము దా లో ఉన్నయి మొత్తం బాక్టీరియా గిక్ట్రీయా చెడు బాక్టీరియా మొత్తం పోయిద్ది మ చాప ఏమో చేప వాసన రాకుండా స్మెల్ రాకుండా ఉంటది అనమాట అలా తీసుకున్న ము ముక్కలను ఏం చేయాలి అంటే ముందుగా బాండీ గాని మనం చేపలు దేంట్లో అయితే వండాలనుకుంటున్నామో పెద్ద డబర దాంట్లో పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి, నూనె పోసుకోవాలె రెండు, మూడు చంచాలు.
ఆహ్.
చేసిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వెయ్యాలి. రెండు ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసుకొని. బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చేసుకోవాలి. దాని తర్ దాంట్లో అల్లం, చిన్న ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో చింతపండు, ఒక యాభై గ్రాముల చింతపండు. బాగా నీళ్ళలో నానబెట్టి, ఆ నీళ్లు పోసుకోవాలి. దాని తరవాత, ఒక టమాటా కోసేసి మ్ క్కల్ దాని మీద వేసెసి.
ఆ
దాంట్లో ముల్లు, మొత్తం అది వేగిన తరవావాత చింతపండు నీళ్లు మొత్తం దాంట్లో పోసేసేయాలి. డ్
హు
మ్ అప్పుడు జీ దాంట్లో పసుపు, కారం,
హ్మ్
ఉల్లిల్ సాల్ట్ పోసేసి మొత్తము తిప్పిన తరవాత లైట్ గా ముక్కలు తీసేసి, దాన్ అట్లా వేసేయాలి. ఒక్కో ముక్క, ఒక్కో ముక్క, చూసుకొని.
హ్మ్
అట్లా కొంచెం సేపు వదిలేసాము అనుకోండి, ఒక పది నిమిషాలు, పావుగంట.
హమ్
ఓపెన్ చేసి చూస్తే, నీళ్ళలో ఉడుకుతా ఉంటది, మొక్క ఉడికిద్ది. గ్రేవీ, గీవి మొత్తం కలుసుకొని, బాగా తయారవుతది అన్నమాట. అలా చేసుకున్న తరవాత, ఒక పదిహేను నిమిషాలకి మళ్ళీ మనం దించేసుకుంటే. దాన్ని దించేసుకునే ముందు పై పైన కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి.
హ్మ్
కొత్తిమీరు, కసూరి మేతి అలాంటి వేసుకుంటే గుమగుమలాడే మసాలా కూర రెడీ అయిపోయిది అనమాట. చాపల కూర.
హ్మ్
మ్ అలా అనమాట.
ఇంకేంది అండి విషయాలు.
ఏమున్నాయండి చెప్పాలి. ఎలా ఉందండి మీకు వాతావరణం, ఎండగా ఉందా.
ఆ ఎండగా ఉంది. సాయంత్రం అయ్యేసరికి చల్లగా ఉంది ఇప్పుడు.
హా
మీ ఊర్లో అయితయా చెప్పు. మొన్నడదా పడిని, ఇప్పుడు పడట్లేదు.
హా పిల్లలు ఏం చేస్తున్నారండి? పిల్లలు వచ్చారా.
ఆ వచ్చారు. ఇప్పుడే వచ్చి అల్లరి చిల్లరగా గొడవ చేసి ఎళ్ళిపోయారు.
పడండి.
ఇద్దరు ఒచ్చారు.
ఇద్దరు ఒచ్చారా?
ఆ ఇద్దరు వచ్చి, మట్లో ఆడుకొని, ఎళ్ళిపోయారు.
అహా పిల్లలు అంతే లేండి చిన్నప్పుడు గొడవ చేస్తా ఉంటారు మీరు కూడా అంతే కదా చిన్నప్పుడు
ఆ అవును అయినా అంత అల్లరి చిల్లరిగా ఉండకూడదుగా హ్మ్
పిల్లలు కదా దాం ఇట్లోను మగపిల్లలు కదా అలానే ఉంటారులేండి ఇంకేంటండి సంగతులు
ఇంకేం లేవండి మీ ఊర్లో వాతావరణం ఎట్లా ఉంది
మా ఊర్లో ఇప్పుడు దాకా ఎండ తగ్గలేదండి ఎండ మామూలుగా పడట్లేదు బయటికి రావాలంటేనే భయం వేస్తుందండి అలా పడుతున్నాయి ఎండలు
ఇక్కడైతే వాతావరణం ఇప్పుడు చల్లగా ఉంది మొన్నటి దాకా వాన వానలు పడినాయ్
ఉ మీ ఊర్లో కొంగలు పక్షులు ఈ ఎగురు తా ఉంటాయా అండి సాయంత్రం టైం లో
ఒక్కటీ కూడా లేకుండేం ఉండవు
హ్మ్ మా ఊర్లో అలాంటివి ఏమి ఉండవండి మా అమ్మ మా వాళ్ళు ఊరి వెళ్ళినప్పుడయితే అప్పుడు కనపడతా ఉంటాయి పక్షులు పౌరాలు కాకులు
ఎక్కడైతే బాతులు ఉంటాయి కాకులుంటాయి కొంగలుంటాయి
కోతులు కూడా వస్తాయా అండి అటు
కొతులు ఎం రావు ఇటు
ఆహా
మీ ఊరు వైపు వస్తాయి కోతులు
ఆ వస్తాయండి సాయంత్రము నాలుగైదు రోజులకు ఒకసారి వస్తా ఉంటాయి అవి వచ్చినప్పుడు ఏంటంటే అవి వచ్చినప్పుడు ఏంటంటే ఎదురు వెనకాల డోర్లు వేసుకుని ఇంట్లో గమ్ముగా ఉంటాము ఒకసారి ఏంద జరిగింది అంటే కోతి మా అమ్మమ్మ మీద పడి కరిసేసిందండి ఆమెకి చాలా గాయలయ్యాయి
అవునా
ఆ మా మిస్సెస్ వాళ్ళ నానమ్మకి ఊర్లో చాలా కోతులు ఉంటాయండి ఒకేసారి ఓ పది ఇరవై కోతులు వచ్చేస్తాయి
ఆ వానలు పడేసరికి వానలు పడేసరికి ఇటు పాములు కూడా తిరుగుతున్నాయి
వామ్మో వచ్చినయా అండి పాములేమన్నా
ఆ వచ్చినయి
ఎప్పుడండి
నిన్నా వచ్చినాయ్ నిన్నా వచ్చింది ఒక ఒక పాము
ఆహా ఉందా అండి చంపేశారా
ఆహా మా మా నాయానమ్మ మెట్ల కాడే కూర్చుంటే
ఆహ్
పడక పడక లేపితే ఇంక దాని మీద కర్రలు విసిరేసింది మా నైనమ్మా ఇంకెళ్ళి పోయింది
ఉహు నిజమా అండి
ఆ నిజమే
ఆహా పామ్మో పాముని చూస్తే నాకు భయం వేసిద్దండి
హ్మ్ పాముని చూస్తే అందరికి భయం వేసిద్లే మీకే కాదు
ఆహా
ఇంకేందండి విషయాలు
మొక్కలు ఇవి ఏమన్నా పెంచారా అండి ఇంట్లో
ఉం పెంచామండి మొక్కలు
ఏ మొక్కలు ఉన్నాయంండి పూల మొక్కలు ఉన్నాయండి ఇంట్లో
ఆ
పూల మొక్కలు ఉన్నాయండి ఇంట్లో
పూల మొక్కలు చానా ఉన్నాయి
హు ఏం పూలు కాస్తాయండి
మల్లెపూల చెట్లు ఉంది కనకాంబరాం చెట్లు ఉన్నాయి
ఆ
ఆ ఇంకా చానాయె ఉన్నాయి చామంతి విర్ర జాజులు సన్న జాజులు ఆ పూలున్నాయి
మీరు పెట్టుకుంటారండి పూలు
ఆ పెట్టుకుంటాం మా ఇంట్లో అందరూ పెట్టుకుంటారు నేనే కాదు
కాయలు ఏమన్నా పడతాయా అండి జామ చెట్టుకి
ఆ రోజు మార్చి రోజు ఒక్కటొక్కటి
ఉహు
హ్మ్ ఇంకేంటండి సంగతులు
చెప్పాలండి మీరే ఇప్పుడు ఏం చేయబోతున్నారు టిఫిన్ ఏమన్నా చేశారా సాయంత్రం అవు తుంది కదా
ఆ చేసాం చేసి ట్యూషన్ కెళ్ళాలని టైం అవుతుంది ట్యూషన్ కి అందుకే
ఆ ఏం చేశారండి టిఫిన్
పనుగులు తిన్నా
పునుగులు తిన్నారా ఇంట్లో చేసారా అండి
ఆ అవును ఇంట్లో చేసాం పిల్లలు వచ్చి ఆ తిని వెళ్ళారు
ఉహు పునుగులను ఇంకేం తిన్నారండి పనుగుల్లో చట్నీయా కారమా కారం తిన్నారా
హ్మ్
ఉం పునుగులు మీరే వసారా అండి ఇంట్లో లేప్ కపోతే మీ అమ్మగారు వెసారా
నేనేయల మా అమ్మగారు వేశారు
ఉ నాన్న వాళ్ళు అంతా బాగానే ఉన్నారండి
అందరు బాగున్నారు మీ నాన్న వాళ్ళ అందరు బాగున్నారా
ఆహ్ బాగున్నారండి దేవుడి దయ వల్ల
మా ఇంట్లో కూడా దేవుడి దయ వళ్ళ అందరు బాగున్నారు
సరే అండి ఇంకా
ఇంకేం లే విషయాలు మీరే చెప్పాలి
ఉ
ఆటలు ఏమి ఆడుకోవట్లేదా అండి ఇంట్లో బోరు కొడుతుంది కదా
ట్యూషన్ టైం అవుతుందిగా ఏం ఆడుకోవట్లా ఇప్పుడు
ట్యూషన్ కి వెళ్తారా జాగ్రత్తగా చదువుకోండండి
ఆ చదువుకుంటాను జాగ్రత్తగా మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చదువు చదివించి స్కూళ్ళకి పద్ధతిగా ఆ రోజు పంపియండి ఒక రోజు మార్చి రోజు కాకుండా
ఆ సరే అండి ట్రై చేస్తాము అలాగే పంపించేస్తాము పిల్లవాడిని
హ్మ్
సరే అండి ఉంటామండి ధన్యవాదాలండి
ఆ సరే అండి ధన్యవాదాలు